హలో
హలో నమస్కారం అండి.
ఆ నమస్కారం అండి బాగున్నండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మేము వాగున్నామండి భోజనం అయిందండి
ఆ ఇప్పుడే అయిందండి మీరు అండి మీరు తిన్నారా
ఇ ఎండీ అండి భోజనము మేము నార్మల్గా రైస్ దాల్ తిన్నామండి మీరేం తిన్నరండి
అంతే అంటడి మేము అంతే ఆ ఇ సో నాకు ఎక్కువగా అంటే నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టంమండి
ఆ అవునులేండి ఈ కాలంలో ఎక్కువ నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇష్టపడతారు
అవునండి మీకు కూడా అండి నాకీ చికెన్ అండి చికెన్ బిర్యానీ అంటేనే ఎక్కువ ఇష్టమా మీకు
వా ఇప్పుడు మీరు ఇట్లా చెప్తాంటేనె నాక్ నూరు ఊరుతాందండి ఇంకా ఎట్లంటే నేను కూడా నాకు కూడా ఎక్కువ నాన్ వెజ్ అంటేనే ఇష్టం అండి
అవునా అండి
ఎక్కువ తింటా అండి చికెను నాకీ చికెను చపాతి తింటే నాకీ ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అండి
అవునా అండి దాని కాంబినేషన్ లో ఇంకేమన్నా స్వీటు లాంటి కూల్ డ్రింక్స్ కాని తాగుత్ తర అట్లే
మిక్ తిన్న మండి మ డి నాన్ వెజ్ తిన్నాక అదే సాటిస్ఫక్షన్ చికెన్ తో ఇంకా బతికేస్తా అండి నేను తిన్న తర్వాత నాకి అలా ఒక
సిల్పాస్ ఆ
ఐస్ క్రీమ్ లేకుంటే చల్లని నీళ్లు తాగితే బా ఆ
అవునా అండి నాకీ అది దాంట్లో కూల్ డ్రింక్ అనేది లాస్ట్ లో చాలా బాగుంటుందండి స్ప్రైట్ లాంటిది
స్ప్రైట్ అవన్నీ బానే ఉంటాయండి కానీ దాన్ని ఎక్కువ తాగలేమండి
ఎక్కువ తాగలేము. బట్ లాస్ట్ లో తాగినప్పుడు
అవునండి ఈ కాదండి ఇప్పుడు మనం చికెన్ తిన్నప్పుడు మళ్ళా మనం స్ప్రైట్ తాగితే కొంచెం మత్తు వచ్చినట్టు అవుతుందండి.
అవునండి అప్పుడ అప్పుడు అనిపిస్తుంటుంది తిన్నప్పుడు అల్లా
అవునండి నేను గమనించిన చాలాసార్లు ఇట్లా నేను ఎప్పుడన్నా చికెన్ తిన్నప్పుడు అట్లా స్ప్రైట్ తాగితే కొంచెం అది మత్తు ఎట్లా వస్తదంటే ఫుల్ నిద్రొచ్చినట్టు
ఆ
అవునండి కొంచెం అట్లు వస్తుంది అందుకని నేను తాగట్లేదండి.
ఊ ఊ ఆండి
నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఎక్కువ తాగు అండి ఇప్పుడు లేదండి.
ఊ లేదంటే మాక్సిమం ఎప్పుడంటే తినడానికి ఇప్పుడు ఇడు బయటికి వెళ్ళతె బిర్యానీ అలాంటి తిన్న రెస్టారెంట్ లో అప్పుడు కూల్ డ్రింక్ లాస్ట్ లో కంపల్సరీ తాగే వస్తా ఎందుకంటే మొత్తము వీడి తినేసి తర్వాత కొంచెం అన్న చల్లబడాలి కదా అందుకోసం.
అవును అవునండి ఎక్కువ తాగబుద్ధి కాదండి ఈ కాలంలో జ్యూస్లు అవన్నీ ఎట్లా తయారు చేస్ స్తారు అంటే అవి ఇవి అంటే టేస్ట్ కయితే మనకి చాలా బాగుంటుందండి. కానీ అవి ఎలా ఉంటాయి అంటే మొత్తం రసాయనాలతో కలిపి చేస్తారు గదండీ. అవి మనకి ఇప్పుడు టేస్ట్ కి మంచిగానే ఉంటుదండి. కానీ అవి మనకి ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి రావచ్చు కదండీ.
అవునవునండి ఎందుకంటే ఇప్పట్లో మొత్తం కెమికల్స్ అండి. రసాయనాలతో తిండి గానీ ఏదైనా కూడా.
ఔట్ సైడ్ ఫుడ్, ఔట్ సైడ్ డ్రింక్స్ ఎక్కువ. ఎక్కువ తాగకూడదండి. తాగకూడదు, తినకూడదు అవునండి కాలంలో వచ్చేసి మనం ఎక్కువ ఔట్ సైడ్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని చెప్పి ఎప్పుడు జూషు నా గోబి మంజురి
అదే కాబాబుదొ
ఎగ్ రైస్ కబాబు ఇవన్నీ ఇట్లా అవుట్ సైడ్ తిని తిని మనుషులకి
అదే అంటే ఎక్కువ ఎక్కువ మంది నాలుక రుచి చేసుకుంటారు గానీ వాళ్ళ హెల్త్ గురించి చూసుకొరు ఆరోగ్యం గురించి చూసుకొరు
తరు అంటే నాలుక్ కొన్ని రుచి చేసుకోడానికి ప్రయత్ ఇస్తారు గాని మన శరీరాని కావల్సిన పోషకాలని
చూసుకోరు కూడ ఆ ఎందుకంటే అవి పోష్ కల్లో నాలుకకి రుచి లాంటిది దొరకదు అనమాట
అవునవునండి అవునండి ఇప్పుడు మనకు కాకరకాయ ఉందండి అది మనక్ కి మన హెల్త్ కి ఎంత మంచిదండి కానీ మనం అది మాత్రం తినరండి ఎందుకంటే అది విషపూరితం అంటే కొంచెం అట్లా ఉంటది కదండి విషంగా ఉంటుందండి అందుకని చెప్పి చాలా మంది దాన్ని తినడానికి ఇష్టపడరండి
ఆ కానీ దాంట్లో కొంతమంది బెల్లం వేసుకొని బెల్లంతో చేస్తారు అదే కాదు
అవునవునండి దాంట్లో కూడా ఇప్పుడు కాకరతో కాకరకాయతో కూడా చాలా మంది అది ఒక మంచిగా తినే విధంగా చేస్
ఆ అలా కాకుండా చిప్స్ కానీ చిప్స్ కూడా తయారు చేస్తారు
అవుననండి చే తెలుసండి మీరు ఎక్కువ ఇంకా నాన్ వేజే నా నండి వెజ్ వెజ్ లో ఏమి ఇష్టం ఉండలేదు మీకు
వెజ్ లో అంటే ఇది స్వీట్ అంటే ఇదండి దిగలు అంతే అండి అదే వెజ్ ఇంకా మా ముల్ గా అన్నం మామూల్ ఇది చట్నీ ఉంటుంది కదండి టమాటో చట్నీ
ఆ అవునండి మన మనం బ్యాచలర్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఈ టమాటో చట్నీని ఎక్కువ చేస్ ఉంటామండి
అవునండి ఆ తక్కువ సమయంలో బాగా ఎక్కు అరుచి ఉంటే
ఆ మనం తొందర చేసుకోవచ్చు మంచిగా తినొచ్చు అలా పోలిస్తే మన కేటమా అవునవునండి మనం ఇప్పుడు బ్యాచలర్ గా ఎవరెవరు బతుకుతున్నార వాళ్ళ అందరు ఇదే ఫాల్ అవుతు ఉండాలండి
పోగురుదు
ఫస్ట్ మనం వంట చేసుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది టమోటా చెట్న
ఎందుకంటే చాలా రుచిగా ఉంటది కదా
ఆ చాలా రుచిగాని కాదండి మరి ఇంక తెలీదండి అంతే ఇంకా రు చి రుచితో సంబంధం దండి మనకి చేసే కదే కదా అ ఈజీ ఇవి
ఈజీ రెసిపీ ఈజిగా చేచ్చు తొందరగా తినసి కడపు ని తెరచ్చదు
అది మంచిగానే ఉంటది కదండి అందుకు ముందుగాని ఇప్పుడు టమో చట్టాలు కానీ తక్కువే కదండి
అవునండి కొన్నిసార్లు రేట్లు తక్కువ కాంగ్రాట్స్ అండి
వు అంటే ఎక్కువ మనకి టమోటాలు అనేవి తక్కువ రేట్లోనే దొకుతాయిండి
అవునండి అన్ని కూరలుగా కూరగాలు క అ అదే తక్కువ
అవునండి అది కాదనే మనకి ప్రతి అంటే టమోటా చట్నీ సెలిన వాళ్ళు ఇవ లేరని నేను అనుకుంటాన అండి
అందరికి తెలుసు ఎందుకంటే మక్సిమం అందరికి తెలుసుది మిడిల్ కాల కిడ్స్ లాంటి ఇటి వాళ్ళకి డౌట్ అయిదడి
తెచ్చండి ఎప్పుడు చూసినా
ఫ ఫాస్ట్ ఫుడ్ ఇ బర్గర్ అ
ఆ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఎప్పుడు చూసినా అ అవునండి ఆ మోమోస్ అంటారు కాగాని దాంట్లో ఏము ఉంటుందో అసలు రు
ఏం ఉంటుంది నేను ఒకే ఒకసారి అది కూడా ఫ్రెండ్ కొంచం వెనక్ తిన్నావని నాకు మోమోస్ అంటే ఏందో కూడా తెలిదు ఇప్పుడు వెళ్ళే బ్రిడ్జి పోయినాడు అక్కడకి వెళ్ళేసి సగం తిన్నా అంతే
కాదండి నేను తిన్నాండి ఓసారి అది నాకు ఎలా అనిపించిందంటే తే మొత్తం అ పచ్చి పిండి ఎ
ఆ సేమ్ స్మెల్ కూడా అలానే ఉంటుంది టేస్ కూడా అలానే ఉంటుంది
అవునండి దాని వల్ల అసలు మనం ఎందుకు తినాలండి దాన్ని
దా అసలు కొడుకన కూడా ఉండదు అసలు టేస్ట్ ఉండదు కానీ చాలా మంది ఇష్టపడతారు
ఇష్టపడతారండి ఎందుకో తెలియదండి ఈ కాలంలో ఎట్లంటే మనకి ఎక్కువ ఏది ఫేమస్ అయితే అ దాన్ని ఎక్కువ తినడానికి ప్రిఫేర్ చేస్తారండి అలా కాదండి మనకి ఎక్కడ ఉండాలంటే అంటే పోషకాలు వచ్చే విధంగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి
ఆ అది నాలుగు రుచిగా ఉన్నా కాకపోయినా తీసుకోవచ్చండి
అవునండి ఆ అంతేగాని కాలంలో జనాలంతా అసలు ఆ మో మోస్ అంటే నాకు అసలు ఎప్పుడు నేను ఒకసారి తిన్నా అండి తీ ఇంకనాది
నేను ఆ రోజే చేసిన సైడ్ అయిపోయినాండి అ సగం తిన్నా మిగిలినవి వేరే వాళ్ళకి వసేసినా కానీ వారు రోజు
వాళ్ళకి ఏం పని ఉంటదండి వాళ్ళ రిచ్ పీపుల్స్ కదండి వాళ్ళకి ఎట్లాంటే చిన్నప్పుడు నుంచి చాక్లేట్ తిని తిని అలవాటు అయ్యి అట్లా అయింటదండి
చికునుని మెవో
అవును అవును చికెన్ అని అంటే నాకంతా తెలిదండి కానీ అన్నారండి చికెన్ మోమోస్ అని ఉంటాయింట అ సపరేట్ వెజ్ మోమోస్ అటనే ఉంటాయండి
ఏ ఉంటంట ఎవో అది మత్తం ఒక్కడ్ తిని న్ తర్వాతే దాక బర తెలిసిపోది ఇక అన్నీ జోరుకి పోలే
అవును అవునండి అందుకు మళ్ళీ వచ్చేసి పిజ్జా బర్గర్స్ ఎవియెంధో అండి నాకు అర్థం కావు ఆ
నార్మల్ పంన్నలోనే ఏదో ఒకటి పెట్ పెట్టేస్తారు వాళ్ళు దాన్ని పిజ్జా అని అంతే కాకుండా ఏదో పేర్ వేరే అండి బట్ దాంట్లో పెట్టటి మ
అవుననండి ఆ మొత్తం మేము మొత్తం పిండే కదండి మొత్తం
ఆ మొత్తం పిండే బట్ ఏదో పేరు పెటి పిలుస్తారు వీళ్ళు ఇంకా మొత్తము ఇదో ఏలా ఉంద తీసుకుంటారు బట్ ఏమి ఉంటదు అక్కడ
అవునవునండి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి శాండ్విచ్ ఇన్నారు కదండి ఆ అదయితే దాంట్లో ఏమి ఉండదండి జస్ట్ ఎట్లాంటుందంటే పైన ఒక బెడ్ కింద ఒక బెడ్ వేసి కిందన ఒక రెండు మూడు కూరగాయలు వేసి అ కొన్ని అవి వేస్తారండి నాకు అస అసలు నచ్చలేదండి అది ఎందుకు అకు ఏం కత అసలు మన హెల్త్ కి మంచిదేనా
ఊరిని తింటూనే ఉంటారు అందరుూ మ అసలు ఆలోచన
ఒక్కసారి తిన్నా అండి అంతే నేను దాన్ని చూసి నాకు ఇంకా అసలు ఇంక తినబుధే కాలేదండి నాకి వెజ్ లో అండి నేను ఎక్కువ స్వీట్స్ ని బాగా తంటాండి
అవున అండి స్వీట్స్ లో అంటే అలాగైతే మీరు తరుపతి లడ్డు
ఆ అదే అండి ఇప్పుడు మామూలు స్వీట్స్ నాకు ఏవైనా పర్లేదండి అని స్వీట్స్ అయితే తింటా పాలకోవా పాలకోవా అనేది నేను డిగ్రీ గ డిగ్రీ చదివే ఎటప్పుడు నేను బాగా తినేవాడి అండి
ేడి చిన్నప్పుడు నుంచి త తెినవాడిండి ఏందుడి అంట మోర్ దగ రా అదు దక్షస
అవునవునండి అ ఫేమస్ కాదండి మే మేము ఏ విధంగా టె దాని తినడానికి కారణము నేను చిన్నగా ఉండేవాన్ని అండి అది తింటే లావు అవుతానని చెప్పేవాళ్ళు స్వీట్లు తింటే లావు అవుతారని మరి వచ్చేసి దాంట్లో స్వీట్ స్వీట్ లో ఏదైనా మనకి ఎక్కువ స్వీట్ ఉందంటే అది పానకమే కదండి
అవున అందులో క్యాలరీస్ ఎక్ల్ట్యింటాయి
అలా కాదండి నేను స్వీట్ ఏమనగాని తింటాను ఇంట మరీ నాక ఎక్కువ ఇష్టం వచ్చేసి ఇంకా నాన్ వెెజ్ అండి
ఓహ
చికెన్ మటన్
ఆ మీ ఊర్లా ఫేమస్ ఏంటండి అంటే ఇది ఫుడ్ ఏదో ఒకటి ఉంటుందిగా మీ ఏరియాలో
మా ఊరు సైడు ఎక్కువ ఆ రొట్టెలు చేస్తారండి బాగా
పోవు
అవునండి రొట్టెలు చెవడే కాయ మ్మ్ బాగుంటాదండి రెండు కాంబినేషన్ మాత్రం హై లెవెల్ లో ఉంటదండి
ఆ ఎడి నేను చిన్న బాగానే ఉంటది కాంగ్రేస్ లో
అవుననండి మా సైడ్ అంతా అంత పురాతన కాలంలో అవునండి పురాతన కాలం వంటకలు అన్నీ బాగానే చేస్తారండి మా సైడ్
రండి అప్పట్లోనే బాగుంటాయండి పురాతన కాలంలో
అవునవునండి
ఓకే అన్ అ మీ విలువైన సమాచారం చాలా అందించారు
ండి మీస్
ఓకే అండి ఓకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి బయ్